ఊ ఇరోసారివామ ఏవి అసన్మెంటు
ఏం రాస్త నాక్ అర్ధం గాట్ల డి ఎస్ పి ఆన్సర్ లేవు
ఆ ఎమ్ డబ్ల్యూ అసైన్మెంట్ లేదు
సరె లేకున్న
ఊ ఉమ్
మాక్ ఆ క్యూశన్లు చూడ్డం అబ్బా ఆ మీద చిన్నంగ కోపం రాల
ఉ యర్ ఎన్ డబ్ల్యూ ఆమిచ్చిందేద
ఆ
ఏవి
ఇన్ని క్వశ్చన్లున్నాయి చూడు అడా పది క్వశ్చన్లున్నాయ్
అవునావా ఓ మై బ్బ రాస్కొన్ రమ్మనన్ నాకు ఇంగ ఆళ్ళు వాళ్ళు అట్ల బెడ్తే వాళ్ళనే రాయల్లన్పిస్తుంది తెల్సా వాళ్తో రాప్ ఈయల్లా అని అప్పుడు తెలుస్తది వాళ్ళకి
పది క్వశ్చన్లున్నాయ్ ఒక క్వశ్చన్ కూడ తక్కులేదు పది క్వశ్చన్లకి ఆమెది ఈరోజు బర్త్డే దెల్సా
అవునా చాక్లెట్ ఇచ్చిందా
లేద్ ఇయలే క్లాసేక్ రాగానే అందర్ అరిచారు
అందుకేనా అందర్ హ్యాపీ బర్త్డే అనింది
ఆడకి విన్బడింద
ఆ ఇన్పిచ్చింది నాకి
ఊహు నేనేం చెప్లే క్రింజుగ్ ఉంటుందని
మలేమిచ్చే ఆమె కనీసం థ్యాంక్స్ అన్న చెప్పిందా లేదా
ప్లే
సేవోస్
ఆపండి వే అనింది తెలగావతి ఓ అరిచింది ఆ పిల్ల అరిచ్ ఖున్న అందరూ స్మూత్ గ చెప్పింటే మేబి థ్యాంక్స్ చెప్పినుంటుందేమో ఆ పిల్ల ఓ అరిచి ఆమెక్ విసుగు తెప్పిచ్చింది
మ్మ్ మ్
ఉమ్
అవున్ నేన్ స్నాప్ బెట్టింది చూసినవా బోన గదా
అందర్కి చూపిచ్చిన
ఏట్ ఎవరిక్ జూపిచ్చినవ్ అంతగా
ఆ అరుణాకి దివ్ ఉ ప్ సమీరాకి
ఉ
తేజ త్రివేణి వాళ్ళకి
ఆ
అంతె ఇంకెవరికి చూపియ్లేద్ అనుకుంటా ఇంకెవర్కి చూపచ్చే టైం లేదు ఆ నమ్ మ్మ జీవితం ఐదు నిమిషాలు కూడా కాలేదల్లా ఆ వాళ్ళు ఖాళీగ ఒదిల్నా కాదు వాళ్ళు ఖాళీగ ఒదిల్న నేన్ కాలిగా లేననుకో అస్ టోరీలొ బడిపొయి అది వేరే విష్యం
టాదే అంతా చూసి
కోర్స్
ఆహ్
కామెడీగుందన్నారు
ఏం కామెడీ ఉందంటా
ఏమో వాళ్ళనడుగు నన్ను అడిగితే ననకేంటి తెరియుమ్మా
ఓకే
ఆ
ఉ ఇంకా
ఇంకేలే చెప్పాలి
చప్పాలి నువ్వే చెప్పాలీ
నాదేముంది
అ
నాదేముంది
ఏమో ఏముందో ఆహ్
ఏం లేదు
ఓ లేదు ఏందంత సీన్ లేదు
ఏమో ఏముందో అంటుంటే ఏం లేదు అని దానికి మళ్ళీ రైనింగ్ రైమింగ్ బాగుందని అంత సీన్ లేదక్కడ అన్న ఊ
ఓకే ఎట్ల జర్పుకున్నావు ఫెస్టివలు
బా జరిగింది
బాజార్గిందా ఆహా మాకు నాకు తెల్సా ఆ ఎన్స్దే వచ్చిన న కదా నేను వెన్స్డే ఈవినింగ్ ఈవినింగ్ గొ ఆఫ్టర్నూన్ ఒచ్చిన తిన్నా టాబ్లెట్ ఏస్కొని పడుకున్న మళ్ళ ఈవినింగున్నా ఆ ఈవినింగ్ యాట్కి పోలేదులే ఆ రోజు ఇంగ నెక్స్ట్ డే ఈవనింగు థర్స్డే కదా థర్స్డే పండగ గదా ఆ పండగ నైటు మా అత్తవాళ్ళ ఊర్లో అదే పక్కనే అంటే పక్క పక్కన గేరు గేరు కాదు లైక్ పక్కన నా ఆ గుడి మాట్ తాలుక అపురం మ వాళ్ళది గుడికింద్పల్లి
ఆహ్
అ మాడతంటే మా ఇతే ఫోన్ చేసింది రమ్మని పోయినాను ఆ పోయ్యేసి ఇంగ నైట్ ఉండి మళ్ళా నైట్ నైన్ కో నైన్ థర్టీ కు ఇంటికోచ్చినా
అ
ఊ వచ్చేసి ఇంగ పడుకున్నా మళ్ళా పొద్దున్నే లేచినాము పొద్దున్నే లేసి రెడీ అయ్యి మళ్ళ మత్తలింది పోయిన మళ్ళీ అట్లే నకిన అట్లే సడిపోయినాము అడ తినేసి మధ్యాహ్నం ఈ కోచ్చినాం ఇంటికి ఈ కోచ్చినాను రసేపట్లా రెస్ట్ తీసుకున్నా ఇగ సాయంత్రం మళ్ళ అడివోనము ఇకా సాయంత్రం ఆటికి పోయినా సాయంత్రం ఆటికి పోలేదు ఇంకా అదికైతే మళ్ళీ నెక్స్ట్ డే ఆ మా మామ ఓచ్చినాడు ఓచ్చి పొద్దున్నే పొద్దున్నే ఆటిపోయినా అక్కడికే పోయినా ఆటికేనా ఐస్ క్రీమ్ పార్లర్ పోయినా కరెక్ట్ ఐస్ క్రీమ్ పార్లర్ పోయినా నము ఐస్ క్రీమ్ పార్లర్ పోయిసి ఇగ ఇంటికి పోయి నైట్ ఓచ్చినాము మ మధ్యాహ్నం పోయి నైట్ ఓచ్చినా మళ్ళీ
ఉ వింటానా ఆ ఆ
ఆ నైట్ ఓచ్చేస్నాను ఇంక మళ్ళా నెక్స్ట్ డే మార్నింగ్ మా మామ ఓచ్చినాడు పొద్దున్నే ఎందుకు సండే మార్నింగ్ ఒచ్చినాడు చికెన్ బిర్యానీ చేస్తానంటే తినే గన్ పిలుచకొని పో పోయక ఒచ్చినాడు మళ్లా అబుడు స్నానం చేసి మళ్ళా అబుడు పోయి మళ్ళీ ఈ మధ్యాహ్నం వచ్చిన మధ్య మధ్యాహ్నం వొచి మధ్యాహ్నం కాదులే ఆ టెన్కి వచ్చిన ఇంటికి మార్నిగ్ వస్తే మళ్లీ మా అత్త వాళ్లు మా డాడీ వాళ్ళ చెల్లిలు వాళ్ళు ఆటలు ఆడుకుంతాంటే మళ్ళీ రెడీ అయ్యి మళ్ళీ ఆడాకి సంఘలకి పోయి ము పోయి మళ్లా త్రీ తర్టీకి ఇంటికి వచ్చినాము త్రీ తర్టీ ఇంటికింటికి వచ్చినాము మా ఇక్కని మా తమ్ముని పంపిలే నన్న కాని పంపిత్తాది ఇంకా ఇంగ నాకు నాకు బాలేదు అని జేప్పేసి నేను ఇంక వచ్చేసినాను అమ్మ వాళ్ళతో పాటు తీ
ఉహ్
వచ్చేసినాము ఇంగ కొదిసేపు రెష్ట్ తీసుకొని ఇంకా మా ఇక్కగాని లేదు సామాన్లు అడిగి కజూలు నూకి అంత పని నాకు మా అక్క వాళ్లు ఈ రోజు ఇంతకు ముం ముందుగా త్రీకి త్రీ థర్టీకి వచ్చినారు ఈ రోజు ఇగా పొద్దున్నే నేనే సామాన్లు కడిగినా పెద్ద పని
అలిసిపోయినావే
ఆ మళ్ళి ఉమ్ నాకు అస్సలే సామానులు గడ్ గడామంటే ఇష్టం లేదు లేని పని అది ఉ
అయ్యో పెద్ద పని చేసేసావే కొంచెం ఉండాలే ఆడపిల్ల అయుండి పాత్రలు తోమడం అంటే పెద్ద చిరాకంట మనిషివేనా నువ్వు కొంచెమైనా ఉండాలి పాత్రలు డానికి చిరాకు అనడానికి
ఏ లేదు నిజంగానే నాకు ఎందుకో నచ్చదు నాకు నచ్చని పని అంటే అదే అదే ఏదైన పనిచేయడంలో ఉమ్ స్ హ్
ఇంకేం మళ్ళీ
ఏంది మళ్లీ
ఇదో శాలు
ఏందో ఇంకా ఇంగ అంతే తెలుసా ఇట్లా జరిగింది అందుకేగ రేపు రెస్ట్ తీసుకున్నామా ఇంట్లో అని అనిపిస్తంది నాకు ఎట్లా మొన్నా ల్యాబ్ లేదు థర్స్డే గదా ల్యాబ్ ఉండది థార్స్డే కాలేజీ కి వస్తే సరిపోతది
కొంచెం ఉమ్ ఇగో ఇది పెట్టుకో మళ్ళీ ఏమైనా కావాలంటే నా దగ్గర ఫోన్ పేలో లేదు మరి నీకొ ఉ ఏం కావాలి మీకు ఏమో మేబి దరిద్రం ఏం తెల్సా ఆరోజు కొనకూడదని ఎనక్కి ఎల్లా ట్రైన్గా మల్ దిగోచ్చి ట్రేన్ కొన్నాను ఎందుకు కొన్నాను క్క ట్రైన్ ఎట్టాక ఒక గంట తర్వాత నా పక్కన ఫైన్ ఏసాడు ఎనిమిది వందలు నను అడిగాడు అదృష్టం లే జాగ్రత్త హల్లో ఉమ్ చెప్పు
అ చెప్పు
తర్వాత
ఇంకేమి లే అంతే ఇంగ పొద్దున్నే అట్లా కడిగేసినాను కడిగేసి ఇంగ ఒక్కొద్సేపు పడుకున్నాను ఇగ మధ్యాహ్నం లేచి తిన్నా తినేసి ఇంగా మా డాడీ యో హో మా డాడీ గాదులే మాక్కళ్ళు ఓచ్చేటప్పుడు కల్ళందరకాయలు పీసెస్ కట్టించుకొచ్చిన్నారు పార్సలు అది తిన్నాను మళ్ళీ ఆ కాఫీ కాఫీ తాగలేదు లే ఈ రోజు పాలు తాగినా పాలు బ్రెడ్ తిన్నా మా డాడీ బ్రెడ్ తెచ్చుంటే
ని ఫోనేమి నాద మ్యాక్సిమం ఏం వద్దు బననాస్ తీస్కురా దొరికితే అంతే ఇంకేం వద్దు ఫిఫ్టీ అనుకుంటా డజన్ పెద్దవి తీసుకో నార్మల్గా మనం తీసుకునేవి తీసుకో చిన్న ఓదు
ఊ
ఆ బననాస్లే తినడానికి మంచి పులు తీసుకుంటను ఆ సరే మంచి ఫుడ్ తీసుకుంటున్నా నేను బనానాస్ తీస్ మర్చిపోద్దు ఒకవేళ దొరికితేనే తీసుకురాలే హలో
హా
ఊ చెప్పు ఊ కళింద్ర కాయలు
పాలు బ్రెడ్ తిన్నా తినేసి ఇంకా కసులు నూకేసిన ఇంట్లో బయట ఇంగ నుకేసి నేన్ నీకు ఫోన్ చేసిన
అబ అబ అబ హాట్వాటరూ మామూల్గా లేవ్ లో లో నాలుగు ట్యాప్ ఆన్ చేయాలని టాప్ ఆన్ చేసానా
హల్లో ఆ
ఎందులో
ఆ
ఆ ఫ్లోలో నార్మల్ వాటర్ టాప్ ఆన్ చేయాలని ఆన్ చేసిన ఆ నితో మాట్లాడుతూ హాట్ వాటర్ ట్యాపాన్ జేసినా హాట్ వాటరు నార్మల్ మామూల్గొచ్చిన దేల్సా బా బకెట్ బకెట్లోకి నేతిన్ బోస్కుంటే బొబ్బలోచ్చేటట్టు ఉన్నాయి అట్లే
ఏ
ఊ అది చూ అది చూసుకోకుండా ఎవరైనా పోస్కొని నిన్న కనీసం టచ్ జేసిందిన్న వాళ్ళ పనైపోతుండే